ఏం చే ఇట్లే బాగున్నారా
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నాం తిన్నారా
ఇంకా లేదు మీరు తిన్నారా
ఆ తిన్నాం
ఏం కర్రి చేసారు
చికెన్ చేసాం పిల్లలు పడుకున్నారా
ఇంకా లేదు ఒక పాప పడుకుంది ఇంకో పాప పడుకోలేదు
అవునా మార్కెట్ కేళ్లారా ఈరోజు
కురగాయలు ఉన్నాయని వెళ్ళలేదు మీర వెళ్ళార
ఆ లేదు మేము కూడ ఉన్నాయని వెళ్ళలేదు టమాటా మంచి తక్కువకి ఇస్తున్నారంట కదా
అవును ఐదు రూపాయలకే కిలో అందుకనే పోయిన వారం తీసుకొచ్చినాం మేము చాలానే
అవునా కానీ ఇప్పట్లాగన్డవు ఇంగ ఆ ఎండాకాలం వస్తే రేట్లు వంద రూపాయల కిలో కూడ వస్తది ఉ అప్పుడు రైతు కానీ ఇప్పుడు రైతుకి లాస్ చే అసలు
అవును చాలా లాస్ ఎందుకంటే మనకే ఐదు రూపాయల కిలో వస్తందినింటే వాళ్ళకి ఎంత పడుతది.
ఉ అవును చాలా లాస్ అసలు ఈసారిగా కానీ ఎండాకాలం వస్తే వాళ్ళ లేదు పంట పడుద్దిగా.
పంట పండితే మనకు అదయిపోతుంది ఇక
ఊ ఇంకా మీ పిల్లలు ఆ ఆటలు బాగా ఆడతార ఆ క్రీడలు.
బానే ఆడుకుంటారు ఏముంది. ఎదురింటి వాళ్ళతో అని బాగా ఆడుకుంటారు.
ఉ మంచిగా ప్రోత్సహించండి. కీట కీడ క్రీడల్లో
ఆ బానే పార్టిసిపేట్ చేస్తారు, ఒకవేళ్ళందరు ఉంటే కానీ కొంచెం రోడు బయట, రోడ్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటది మాకు. యి వాహనాలు పోతాయి కాబట్టి
ఆ అదేగాని ఎప్పుడు చదవండి, చదవండి అనకుండా క్రీడల్లో ప్రోత్సహించడం వల్ల వాళ్ళకి కూడా హెల్త్ మంచి వచ్చి ఉంటది.
అవునవును వాళ్ళకు వాళ్ళు కూడా ఫిజికల్ గా బాగుంటారు. యాక్టివ్ గా ఉంటారు.
హ
ఇగోండి మంచి
ఏం పనులు చేశారు ఈ రోజు.
ఈ రోజు మేము ఎళ్లమ్మ కానీ ఒక్క పొద్దున్నాం
అవునా
దేవుని పెట్టుకున్నాము ఇంకా అన్ని పనులు చేసుకున్నాం. దేవుని పూజ అంత ఫోటోలు అవి ఇవి కడిగి అంతా నీట్గా చేసుకొని ఒక పొద్దున్నాం గుడాలు వేసినాం.
అవునా చాలా బాగుంటది అట్ ల ఇల్లంతా అలంకరించి మనము సు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి
ఉ
ఎక్కడ తీసుకున్నారు బట్టలు తొర్ పెద్ద పట్టణంలోకి ఎల్లిర
ఆ పక్కనే పట్టణం అని ఉంటది. దగ్గరే ఒక రెండు కిలోమీటర్లే ఏమో ఉంటది అక్కడికి ఎళ్ళే తెచ్చుకుంటాం మేము తెచ్ ఉంటే
మంచి ఉంటాయా ధరలు ఎట్లు ఉంటయి
ఆ మనం తీసుకో తగ్గినట్టే ఉంటాయి మామూలగ ఎందుకంటే ఇక మనం సాధార లా తీసుకునే దాన్ని బట్టి ఇంగ
ఉ అదే అందరు కొల్ కొనుగొల్ దారులు కొనేటట్టు ఉంటాయి ఇగ
అవును కొను కొనుక్కునేట ట్ వుంటాయ్
హు ఇంక ఏ ఈ మనే మీది గ్రామమేన అండి
ఆ మాది గ్రామమే కాకపోతే పక్కనే పక్కనే చిన్న సిటీ పటీ లాగా ఉంటదనమాట
అవునా అట్లా మంచిగానే ఉంటది గానీ ఉస్ శ పట్టణానికి దూరంగా ఉ వెంటనే అన్ని సదుపాయాలు ఉంటాయి మనకు ప్రశాంతత ఉంటది ఏది పొల్యూషన్ ఉండదు శీతిన్ ఇప్పుడు పట్టణంలో ఉంటే అన్ని కలుషితమే వాటర్ నీరు బరు
నీరు కలిసమే వాటరు
హేరు గాలి
గాలి కూడా కలిసిందిా మేము వాటి నుంచి వచ్చే వేస్ట్ పదార్థాలు అన్నిీ కూడా పక్క సిటీలలో ఏముంటాయంటే ఇండస్ట్రీస్ ఉంటాయి కదా అవి మళ్ళీ అవి వేస్టేజ్ అంతా వ రావడం వల్ల సాయిల్ పొల్యూషన్ అయిపోతా ఉంటది
ఉ మొత్తం పొల్యూషన్ మిగుల్తది
అవు
ఈ సా అసలు ఈ బంలస్ సౌండ్స్ కి అటు ఇటు అసలు రోడ్డు పక్కకున్న ఇల్లుల వారు ఎట్లా నిద్రపోతారో ఏమో అస లు మనకైతే ప్రశాంతమైన గాలి నీరు
హ్మ్ ప్రశాంతమైన వాతావరణం మొత్తానికి చెప్పాలంటే
ఆ ప్రశాంతంగ ఒకరు ఒకరు సహాయం చేసుకుంటూ మంచిగా ఆనందంగా గడిపేస్తుంటాం మనమే
హ్మ్ కానీ పట్టణాలలో అట్ల గడుపుతారా నువ ఎవ నువ్ ఎవరో నేన్ వరో అన్నట్టే ఉండిపోత తే
హ్మ్
ఒకరు సంబంధం లేనట్టు ఉంటారు
అవును ఏమన్నా సినిమాలు చూస్ స్తారా అండి మీరు
సినిమాలు చాలా తక్కువ మీరు చూస్తారా
ఆ చూస్తాము బాగానే
మ్ హ్మ్ మ్మ్ ఇంగా పిల్లలు ఉంటారని యే డిస్టర్బెన్స్ చేస్తారు, కొంచెం చూడనివ్వరు ఇంగ పెట్టగానే టీవీ పెట్టగానే ఆ బొమ్మలు పెట్టు అండి కార్టూన్స్ ఇది చూస్తాం, అది చూస్తాం అని అంటరు.
మ్మ్ ఖుషి టీవి అది ఇది పెట్టేస్
మ్మ్ ఆ ఆ అదే అదే ఎక్కువ పిల్లల పేపాపిక్ గాని ఒకటి ప్రోగ్రామ్ లాగా వస్తుంది ఒకటి ఎపిసోడ్
అవునా
తర్ బాగా ఇంట్రెస్టింగా
వంటలు బాగా చేస్తారా అండి మీరు
సమండి
మ్మ్ ఏంటే కట్టెల పోయ్యా గ్యాసా అండి
మాదైతే గ్యాసే అండి ఇప్పుడు ప్రస్తానికి ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి మాకు, ఏమైనా ఇగ గ్యాస్ మీదనే చేసుకోవాల్సి వస్తది ప్లేస్ ఉంటే మంచిగా పొయ్యి పెట్టుకోవచ్చు, పొయ్యి మీద వండుకున్న వంటలు బాగుంటాయి కాకపోతే కానీ, పొల్యూషన్ అయిపోతది ఎయిర్ పొల్యూషన్ అయితది ఆ గాలి మనం పీల్చు కుంటే మన లంగ్స్ ఇన్ఫెక్షన్
కానీ చాలా మంచిదండి పొయ్యి పొయ్యి మీద నీళ్లు గాని వంట గాని మన ఆరోగ్యానికి చాలా మంచిది అసలు
మ్మ్ చాలా మంచిది కాకపోతే మనకు ఇంటి దగ్గర ప్లేస్ ఉండడం స్థలం లేకపోవడము ఆ కట్టెలు అందుబాటులో ఉండకపోవడము అదొకటి ఆ బ్యాక్లాగ్ లాగా ఉండిపోతది మనకు ఆ సదుపాయం ఊర్లలో ఉన్న వాళ్ళకు కు ఏం కాదు కానీ వెళ్ళి తేవాలి ఆ కట్టెలు కొట్టాలి వర్షం వచ్చినప్పుడు తడుస్తాయి వాటిని మంచిగా జాగ్రత్తగా పెట్ హు నిల్వ పెట్టుకోవడం అట్లాంటివి కొంచెం ఇబ్బంది అయితది ప్లేస్ ఉంటే మంచి మంచిగా పొయ్యి వేసుకోవచ్చు మంచిగా వేడు నిళ్ళు కూడా దాని మీదనే కాగబెట్టుకొని స్నానం చేసుకోవచ్చు
అవును కొత్త బట్టలు తెచ్చారా అండి పిల్లలకు ఉగాదికి
ఉగాదికి ఇంకా తీసుకురాలేదండి తీసుకురావాలి తీసుకురావడం అంటే ఇంక న ఇంట్లో మెషిన్ ఉంది కుట్టేది దాని మీదనే కుడదామని చూస్తున్నాను
ఆ మంచిదండి చెరి ఒకటి పిల్లలకి కుడితే అయిపోతది ఇద్దరు పాపలు అంటున్నారు కదా అలా మంచిది ఇంకా మనకు కూడా ఇంకా నేర్చుకో కున్నట్టు ఉంటది అన్నిటికి మంచిది కదా
అవును నే మెయిన్ గా మనకు నేర్చుకొనింటే ఏ పని అయినా కూడా
హు అవునండి ఇప్పుడు ఈ కొనడం వల్ల చాలా వంద వందలు తగలబెట్టడం కంటే
హు ఆ అవును ఇంకా మనం రెడీమేడ్గా తీసుకోవాలంటే తీసుకోలేం కదా ఎక్కువ అంటే మనకు మిషన్ ఆల్రెడీ వచ్చి ఉంటే మనం రెడీమేడ్ ఈ ఆ తీసుకునే పరిస్థితి కొంచెం తక్కువ ఉంటది అన్నమాట
అవును
మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏదంటే అది ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు వాళ్ళకు ఆ మన మనకి ఇష్టపూర్వకంగా కుట్టోచ్చు
హు ఎట్లా కావాలంటే అట్లా కుట్టొచ్చు
హు
ఇంకా బట్టలు పిండుతారా వాషింగ్ మిషిన్ అండి
అబా చైమీదనే పిండడం
పిండడమే మంచిది ఈ పట్టణాలలో ఉన్న వాళ్ళందరూ మిషిన్స్లలా పెట్టి పిండి బాడీకి ఎక్సర్సైజ్ లేదు యోగా లేదు ఏమి ఉండదు మనలాంటి వాళ్ళకి అన్ని పనులు చేసుకుంటే అన్నిీ సౌకర్యాలు ఉంటాయండి ఆ
స్తూ ఉంటది యాక్టివ్ మళ్రిీ ఆరోగ్యంగా ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హు మన పని మనం తీేసుకోవడంలో హు మన పని మనం చేసుకోవడంలా ఏం అంత ఉండదు కదా
హు
ఎంత అది వాషింగ్ మిషిన్ లో పిండ డము కూర్చొని వాషింగ్ మిషన్ స్విచ్ వేశినము అంటే వేసినము కతం ఇంకా అక్కడికి పోతే ఇంకా ఏ పిండి అయ అందరు మొత్తం డ్రై అయిపోయి వస్తూ ఉంటాయి
ఉ అట్లా ఏ పని ఉండకుండా బాడీకి అంత ఫ్యాట్ వచ్చి అసలు ఎక్సర్సైజ్ లేద ఏం లేదు దానికి కూడా మళ్ళీ డబ్బులు తలగబెట్టి జిమ్ అని అది ఇది ఇది అని మళ్ళీ వెళ్తున్నారు
ఉ అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్సర్సైజ్ విండడమే ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే మళ్ళీ బాడీ కో బాడీ ఫిట్నెస్ కోసం జిమ్ జిమ్కి పోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడనే ఫస్ట్ మెయింటైన్ చేస్తే తర్వాత పోవాల్సిన అవసరం ఉండదు
ఉ ఇట్లా డబ్బులు దండగ అట్లా డబ్బులు దండగ ఏమన్నా వ్యాపారం ఉందా అండి మీకు
మాకే వ్యాపారం లేదండి ఇకపోతే వ్యవసాయం చేసుకుంటామ అంటే
అవునా మేము గూడా అంతే వ్యవసాయం ఆ వ్యవసాయే వస్తామండి మేము గూడా
ఏమ్ పండిస్తారు
ఆ వరి మొక్కజొన్న అవి పండిస్తాము ఒక నాలుగు బర్రలు ఉన్నాయంండి అవి పాలిస్తాయి
అ
వాడికలు వచ్చే వాళ్ళకి పోస్తాము రోజు మీరు ప్యాకెట్ పాలు తావుతారా బర్రె పాల అండి
బర్రె పాల ఇంకా మాకు ఆవులు గేదలా త్రి
చిన్న చిన్న వ్యాపారాలు జేసుకోవడం చాలా మంచి ండిఅ సలు
ఊ అవునండి ఇప్పుడు బర్రెపాలలో ఉన్నంత బలం ప్యాకెట్ పాలల్లో ఉండదు
ఆ అవునండి అసలు ఉండదు అదంతా కెమికల్ ఎట్లా వాడతారో ఎట్లా జేస్తరా ఉ ఉంటదండి చాలా ఉంటది బర్రెలు ఉన్నాయి బాయి దగ్గర కూడా ప్లేస్ ఉంటది
ఉ ఇ మాకేంటంటే ఇంటి దగ్గర కొంచెం
ఈ మధ్య పాల బిజినెస్ కి బాగా వస్తుంది లాభం
ఊ చాలా మంది పౌల్ట్రీలు పెడుతున్నారు ఇది అది పెడుతున్నారు కదా ంగ్ అనేది ఇప్పుడు ఏమైనా పెద్ద పెద్ద బ ఆవులను వట్టి పాలు చాలా చోట్ల యెళ్ళాం అంటే ఇప్పుడు లీటర్ పాల ఒకే ఒక పావు లీటర్ నీళ్లైన కల్పి కుంటే వాళ్ళకు ఒక వ్యాపారం అనేది కూర్చొని ఇంట్లోండి కాకపోతే వాళ్ళని లాభం వస్తాను డైరీ ఫామ్ లాగా ఉంటది కాబట్టి
అవునా ఇప్పుడు మంచిర నాలుగు బర్ ఇళ్లు తీసుకుంటారు డైరి
ఆ నాలుగు తీసుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటంది సరే ఎందుకంటే అది ఆరోగ్యం ఆరోగ్యం చాలా థ్యాంక్స్ అండి
హ